చెప్పండి
హలో అండి బాగున్నారా
బావున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా అండి ఏం చేస్తుూరండి
ఇడి టీవి చూసిన
తిన్నరా అండీ
ఆ తిన్నం తిన్న రా
ఆ తినమండి ఏం కర్రీ చేసారు
అది పప్పు
పప్పా అండి పిల్లలు పడుకున్నారా అండి ఏం చేస్తు
ఆ పడుకున్నారు పడుకున్నారు ఇప్పుడు టైం అయింది గట్ట ఎ అడుతుంది కదా అందుకోస పడుకున్నారు
అవునండి పిల్లల మంచి మంచి ఆడుకుంటారా అండి బయట గేమ్స్ ఇట్లా
ఆ అడుతారు బయటికెతేే ఎక్కువ ఆడతారు ఇంట్లో కంటే బయట ఆడుకుంటారు
మంచిగా ఫ్రెండ్స్ ఉంటారు అండి ఆ
ఆ ఇప్పటి కాలంలో ఎక్కువ ఫోన్లు టీవీలు అలవాటుైప్ ఏంది కదండి కానీ అందుకే బయట బయటికి డోలి పంపించి బయట గేమ్స్ ఆడితే బాగుంటదని ఎక్కువ నేను బయటి గెచకు ప్రిపేర్ చేస్తా
అ
ఆ ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు
స్కూలో ఏమైనా గేమ్స్ కానీ గెటప్స్ కానీ అట్లా ఏమైనా వేస్తారా అండి
ప్రోగ్రామ్స్ అవి జరిగినప్పుడు రిటప్స్ అవి తెపిస్తూనే ఉంటాం
అవునండి ఎప్పుడన్నా ఏమన్నా ఫ్రై చేసి ఇట్లా వచ్చినాయా అండి